చెప్పన ఉంట
ఏం చేత్రలేదు కుచ్చలు పొడుకున్నాను
ఆహా
ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చాను పోడుకుంనాను
స్కూల్క వెళ్ళి వచ్చడి స్కూల్ పెంటి
పదో తరగతి చదువుతున్నాండి
ఆహ
అవును
నిజంగాన
ఏబి ఎల్లుడి ఎగ్జమ్ గా చదివేసుకుంచు పడుకున్నా ర నెక్స్ట్
ఓహో
మళ్ళ మార్నింగ్ మళ్ళ చదిత
ఆహా
అ సత ఉంట చదువాలి కదా మరికంత కదా అందుేగాేళ చదువుతున్నా ఫోన్ చే ఉ బోన్ చేసే చదివేసి బోన్ చేసి పడుకున్నాం అ ఆ ఉ స తాల పూజ కొడుకోత్రవందను వ్యజ పెటి హ అవునా ఇంకా అంటూ సంగతులు చెప్ప ను్వుొద్దు ని బాన గడిచిన పొద్దు నుంచి పలేదులే పలేదు బాగనే ఉ
ఉ
నీకు ఎలా గెడ్సింది
బాగా
ఊహు
అంది ఎందుకలో చాలా కూడా అంతదా
మాకెట్కుంది గ్యాస్ తరుతున్న దసలు మా అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ దొరకక ాల అ అవును మా అమ్మ పాపం గ్యాస్ లేక పొయ్య మీద వండుతుంది ఫుడ్డు
అ
ఇంత ముందంటే మ బాలవాడ చెప్పు పోడింత పో అలా పడుతున్నారు కష్టాలు కష్టం మీ ఊర్లో కూడా అలాగ ఉందా గ్యాస్ కష్టం
ఉ అలాగే
ఊహు మీ నాన్న వాళ్ళు ఏం చేస్తారు వది ఇ అది ఏం పని చేేసి చేస్తారని అన మాట్లాంట ఏమనిట్లేదు మా క్లాస్ మేట్ ఎవరో వచ్చారు అందుకు మాట్లాడుతున్నా అప్పుడే పక్కనే కదా మైంటి ఉ ఇప్పుడు ఎ వాటంటి దానికి ఏదో డౌట్ వచ్చిందంటే అందుకు వచ్చింది అ మీకు ఎప్పుడ అలా వస్ పారు కద ఇంకేంటి మీ ఊర్లో పండగ ఎలా చేస్తారు
బాగా
బాగానే చేస్తారా రేపు ఏదో పండగునట్టుంది అది ఎలా చేస్తారు
చేస్తారు
ఉహుమ్ పోనీలేయితే ఇంకేంటి సంగతులు మరి ఆ బాగా ఆడవిడి గట్టిగా ఉంటది ఉహుమ్ మీ ఊర్లో ఉండవా గట్టిగా అడవిడి అవును ఇంకేం పెరిగినీ ఇంకా మీ ఊళ్లో రేట్లు గ్యాస్ బాండ్
మరేమో ఇంకా ఏం పెరుతే
ఆహ
అంతే కదా
అన్ని పెరిగినయి కదే అవి ఇంకా పెంచుతుంది అవునవును అయ్యే పెరిగినాయి ఇంకా పెరిగినియి నూ ఆయిలు ఇంకా చాలా
అన్ని పెరిగినాయి
పెట్రోల్ దొరకడి చాలా చోట్ల
ఎలాగా పెట్రోల్ దొరుకుతులేదు
ఉమ్
మా ఊరోళ్ళు అవును దాంట్లోనే
అ
అయ్యి పెరిగాయి
హుమ్ ఇంకేంటి మరి
చెప్ప
సేమ్ మాకు అలాగ చెప్తాను కదా మాకు గురువు బాగాను వేరే ఊరెళ్ళి తెచ్చుకుంటున్నారు
అవునవును
నూనెము ఒక లీటరు రెండు వందలయిపోయింది
నూన్ కూడా పెరిగి
అవును పెరిగింది నును గ్యాసు అన్ని పెరిగినాయి ఇంకా పెరుగుతాయి అంటన్నారు లాక్డౌన్ అంటన్నారు చూడాలి లాక్డౌన్ మోడిగాడు లోక్డౌన్ వేస్తాడంటా రెండు నెలలు వేస్తాడంట జనాలు బయటకిరాకండ అందుకని అ జనాలంటే మన పని చేసుకునే వాళ్ళు కాద అమ్ముకునే వోరుమాట గ్యాస్లు అమ్ముకునే వొరట ఆళ్ళు తిరగనివ్వరు ఆవును
పెడదామని
ఆ మరి నువొస్ చూస్తె తెలూత్తది నువ్వు చూడ్డం లో ఫస్టు నువ్వు చూడాల ఆయితేలిత్తె అన్ని దేశం లొ అన్ని తెలిత్తె
ఒకటి ఏమి లేదు ఫోన్ లో అంతగారారు
ఫోన్ లో చుత్తే కదా ఎప్పుడు టీవీ ఉండాలేటి ఏవన్నాని
చ్చక్కలే మని అన్ని గొప్పంగా వట్టి పెడగా నారు
ఊర్లోనొ తెలిత్తె అన్నిఇచి ఈ ఊర్లో ఏం దొరుకుతాయి మ్ ఇంకేంటి మరీ అవును భోజనమయిందా ఏం కూర వండింది మి అమ్మా మ్ కూరె
ఈ అదే దొండకాయ తె
దొండకాయ్ దొండకాయ కర్రీ వండే రా మాది పొటాటొ కర్రీ పొటాటో కర్రీ వండుకోండి మీరు ఇకనుంచి మ్
చేస్తున్నార
ఏదో ఇష్టం కొద్ది ఇంకా
బా పాడత
సినిమా పాటలు గట సినిమా పాటలు
ఏమయ్యా పాటలు బా పాడత
ఓ మీరు క్రిస్టియన్సా మ్ హు వెరీ గుడ్ ఎంత ఇష్టం సర్ మ్ చర్చ లసలు ధ్యానాలు జరుగుతున్నాయా మ్ హుమ్ ఆ మాకు జరుగుతాయి మాకు కూడా డైలీ జరుగుతాయి ఇంకేటి మరీ మీ ఇంట్లో ఎవర్రెరు ఉంటారూ
ఉంటారు మా తమ్ముడు నేను మా అమ్మ మా నాన్న మా మామ
మ్ హుమ్ మేమందరం ఇంటి దగ్గరుంటాం.
అందరా
మీ నాన్నగారు. ఏం జేత్తరు. డ్రైవర్ నా ఓకే స్వాంగల్ పాడగల్రా మీరూ.
ఇప్పుడు పాడ్లేను.
ఏ
ఇప్పుడు పాడలేను.
ఓకే
వన్ మినిట్ ఊ సరె.
బాయ్ ఒకె బాయ్ హ్యావె నైస్ డే.